హలో హలో బాగున్నారా అండి
మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు ఆప్ బాగున్నాం బా న మీరు
బాగున్నాము
ఎక్కడున్నారు
చెప్పండి
తిన్నారా అండి
ఆ అయింది మీరు తిన్నారా
ఆ తిన్నాం తిన్నాం ఏం చేస్తున్నారు
ఇట్లే ఇంట్లో ఉన్నా
అవునా
ఆ మీరు
మేమేం లేదండి నాకి అంటే స్కూల్ లైఫ్ గుర్తుకొచ్చి అట్లా కాల్ చేస్తి
ఆ స్కూల్ లైఫ్
అవునండి చాలా మిస్ అయితున్నాన
నేను అంతే నేను అంతే మీరు చేసే అల్లరి పనులు అంత గ్యాప్ మస్తాంది నాకి
అవునా అ
ఉ అవును మా టీచర్స్ అవును మా టీచర్స్, మా బుక్స్ ఆ అ టెనిన్స్ అన్ని వస్తాంది ఆ అవును మీకిి
అయ్యో నాకైతే అంత గుర్ కస్త దండి మేము చేసే అల్లరి పనిలో
అవున అవును
మళ్ళీ ఇంకా టీచర్స్ ని ఆట పట్టించేది.
అవును అను ఆ రోజులు మళ్ళీ రావు.
అవునండి ఇదంగానే చాలా మిస్
అవును అవును స్కూల్ అయితే అదితార ఎమోషన్
అవునండి నిజంగానే
అవును
మీకు ఎవరు టెస్ట్లు లేరా స్కూల్ వాళ్ళు
ఉన్నారుా తక్కువే ఇద్దరు, ముగ్గురు ఉన్నారంతే. వాళ్ళు రేరు రేరు రేర్ గా మాట్లాడుతారు. ము కంతే ఇంకెవరూ లేదు. ఎవరు సిగ్గర్ గురా ఇంత ఫుల్ బిజీ లైఫ్
ఇప్పుడుంటే ఇంకా వాళ్ళ వాళ్ళ అంతా సెటిల్ అయ్యి ఎక్కడె
అవును అవును వాళ్ళ లైఫ్ వాళ్ వాు చూసుకుంటా అంటారు
అంటే స్కూల్ లైఫ్ మర్చిపోయింటారు.
వాళ్ళకి స్కూల్ లైఫ్ కుర్తుకు రాదేమో.
అందుకే ఒకసారి ప్లాన్ చేద్దామండి. ఎప్పుడైన్నా కలుద్దాం అందరు
అవును అవును అవును కరెక్ట్ అందరు అందరికి ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి ఒక ప్లేస్ టైం డిసైడ్ చేసి అందరు మీట్ అయిదాం
స్కూల్లోనే కలుద్దాం అంటే బెస్ట్ ప్లేస్ కదా అదే మనకి
అవును అవును ఆడే కాలదాం అదే బెస్ట్ మెమోరి ప్లేస్ ఆడే బాగుంటుంది అడే అదే వైభో రావాలంటే ఆడే ఆ ప్లేసే కరెక్ట్
అవును అదే అందుకే ఇప్పుడు అందరిని అట్లే కాంటాక్ట్ అయ్యి అందరువి నంబర్లు తీసుకొని ఫోన్ చేద్దాం అందరికి వి యోకో
అందరూ వస్తే బాగుంటుంది కొందరు వస్తారు కొందరు రరూ కొందరు బిజీ లైఫ్ లో ఉంటారు వర్క్ లో ఉంటారు
కొంతమంది బిజీ ఉంటారు
ఆ అవును ఎక్స్పెషలీ ఆ లే ఉగ్రైలేలో ఉంటారు కొందరు వాళ్ళు
అవును లైబ్రరీ పోయి అప్పసలు నాకు లైబ్రరీ గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుందండి
ఆ అవునవునవును ఆడ చేసి మేమి అల్లరి కొన్నంత గ్యాపు మస్తా అంది
అవును టీీచర్స్ ఎవరు టీచర్స్ ఎవరు కంట్యాక్ట్ లో లేరా
అమ్ ఆ అంటే మేం మేమే కాంటాక్ట్ లో లేం కదా నన్కి వాళ్ళు కాంటాక్ట్ లో లేరు అవునవును
నాకైతే ఇద్దరు టీచర్స్లు ఉన్నారు మ్యాథ్స్ టీచరు సైన్స్ టీచరు అప్పుడప్పుడు విష్ ఆ చేస్త అట్లే లేదు వాళ్ళ అందరి తోను సమ ఎలా ఉంటారు కదా అండి
అవును మీరు మార్క్స్ కొట్టేసాం అని వాళ్ళ చేతిలో ఉంటాంమంటారు కదా
అహే అట్లేమ అట్లా చెప్తున్నారు నేనేమి అట్లా లేను
అవును తవా అవును అందరూ అంతే అంటే ఆవిడు వాల్యూ తెలిదు టీచర్స్ వాల్యూ ఇవిడు మాకి వాల్యూ తెలుస్తుంది
ఆ అదే నిజమే
ఆ ఆవుడు చదువుకి ఇష్టం కాదు ఈఊడా అవునవును చదివే టైం ఆ మెమ్మరీస్ మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది
రావు కదండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎట్ల వస్తుంది
అవునవును అలిపెండ్ టైమ్ ఇస్ గన్ అట్టేయితే మీది ఆ
అందుకే నేను అట్లా అనుకుంటి గుర్తొస్తాండ రా అందరూ అందుకే చూద్దాం ఇట్లా ప్లాన్ చేస్తే బాగుంటది కదా అందరూ ఒకసారి కలిస్తే
అవునవును అందరి కలిసి ఉంటే బాగుంటుంది అందరూ అవునవునవును వీళ్ళు వెన్నెల్లో ఫ్రెండ్స్ వాళ్ళంతా సిక్తారా కే
ఆ అందరు అందరూ దొరుకుతారండి
స్కూల్మేట్ గ్యాప్ ము అవునవునుమ్మా ఆ టైప్ అవును మాకి కొందరు సిక్ చెతారు ఎన్నెలా సిక్తారు
హ
కొందరున్ని సిక్తారు వాళ్ళకి ఎంత టెచ్ లేదు అంతే
అవునా నాకి ఎవరు అంత అత్త నాక ఎవరు టెస్ట్ లో లేరు ఎవరు ఒక ఇద్దరూ ఉంటారు వాళ్ళని వాళ్ళకి ఎవరైనా టెస్ట్ లో ఉన్నార అడిగి అట్లా కాంటెక్ట్ అయ్యి అందరు వి క కాంటాక్ట్ నంబర్ తీసుకని గ్రూప్డ్ ఆడ్ చేద్దామండి గ్రూప్ యాడ్ చేసి
అవును ఈడు గ్రూప్ లో ఉంటే చాలా హెల్ప్ అవుతుంది
ఆ హెల్ప్ అయితుందా అప్పుడు అందరూ ఉంటారు అప్పుడు అందరూ కన్వర్జేషన్ చేసుకోవచ్చు
చనా మంది ఉండారు అనుకుంటా ఓగ ఆ ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు టోటల్ మా స్ట్రెంత్
మస్త ఎంత అంతతున్నప్పుడు అందరూ వస్తారా చూద్దాం ఎంత అైతే అంత చేద్దాము ఎవరు
అవునువునువును వస్తారు ఆల్మోస్ట్ అన్ని వస్తారు కొందరు ఏమో వాళ్ళు బిజీ ఉంటారు
కొందరు బిజీ ఉంటారు చూద్దాం ఎవరిని ఫోర్స్ చేసే వొద్దు ఎవరు కి వీలైతే వాళ్ళు రాని
ఆ అవును అంత వాళ్పైై నా డిపెండ్
అంతే పిలిచేదైతే అందరినీ పిలుద్దాము
అవునవునవును వత్తే ప్లాన్ చేసి పిలుజ్జాము.
ఏవైనా గేమ్స్ ఆడదామండి మేము అప్పుడు ఆడిండే గేమ్స్ ఏమైనా ఉంటాయి క కదా
ఆ అవును ఆవిడ లైక్ కొన్ని గేమ్స్ అన్ని ఉండే కదా
ఆ అప్పుడు ఆడుతాంటిమే కద చిన్నప్పుడు
అన్నన్ని మళ్ళా రిపీట్ సేసాం ఆడే
ఆ ఆడే అప్పుడు ఆడతాన్నిండే గేమ్స్ కొన్ని కోకో కబడ్డీ
కోకో కబడ్డీ క్యారమ్ ఆ అన్నీ గుర్తు ర్తులు. స్పోర్ట్స్ రూమ్ లో
మల్లి ఆడదామండి స్కూల్లోనే ఆడదాం స్కూల్లోనే ఆడ
అవునవును హా అవును ఆడ పర్మిషన్ తీసుకు తీసుకొని
రన్ రన్నింగ్ రేస్ ఆడాలండి రన్నింగ్ రేస్ పెట్టాలా బాంటది.
ఆ అవునువును దాంట్లో మీరు వేరే చాంపియన్ వేరే కదా
అట్లంటారు అట్లేం లేదు.
అవును మీరు ఫస్ట్ ఇంకాను రన్నింగ్ లా మాత్రం చాంపియన్
అవునవును ఒప్పుకుంట ఒప్పుకుంట అయితే
ఆ
ఈసారి పెడితే ఎవరు ఛాంపియన్ అవుతారో చూద్దామండి.
ఇంగ మళ్ళీ మీరే అయితారండి దానికి ఎందుకు డౌట్
చూద్దాం చెప్పలేం కదా అప్పుడు సిచ్యువేషన్ వేరే ఇప్పుడు సిచ్యువేషన్ వేరే ఆ అప్పుడు ఇప్పుడు వేరు వేరు కదా
ఆ కరెక్టే అది కూడా
చూద్దాం ఎవ్వరో వస్తే వాళ్ళు కానీ గేమ్స్ మంచి ఇగ అప్పుడాడిండే గేమ్స్ అన్ని అడ్
అంటే ఆవుడు ఉండే కాంపిటేటర్స్ మనకి ఇవుడు కాంపిటేటివ్ ఇయరు
సరే ఇవర కానీ మెమరీస్ మెమరీస్ గ్యాదర్ చేసుకుంటాం కదా మళ్ళీ
అవును మల్టీ మెమొరీస్ బిల్డ్ అయితే శానా ఎంజాయ్ ఈవెంట్ ఉంటుంది
అవును
ఆ
చూద్దాం అట్లే
మీరే ప్లాన్ చెయ్యండి అంతా మీరే సుసుకోండి
నేను ఒక్కరైతే కష్టం అవుతుంది అంటే ఫార్టీ మెంబర్స్ ఉన్నారు కదా అందరివి నేనే తీసుకు కొని కనుక్కోవాలంటే కష్టమైతది మీరు కొందరికి చెప్ ప్పండి మీకు తెలిసిండే వాళ్ళకి వాళ్ళకి ఇంకా తెలిసిండే వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా చెప్పండి
ఇట్లా స్ప్రెడ్ చేసి చెప్దాం అందరి కి మెసేజ్ సేద్దాం
అట్లే అంటే ఎవరెవరివి అ నెంబర్స్ దొరుకుతాయో అట్లే గ్రూప్ లో యాడ్ చేసుకుంటూ పోదాము అప్పుడు దాంట్లో ఎవరైనా నెంబర్స్ దొరికితే దాంట్లోనే పెట్టేస్తారు గ్రూప్
ఆ అది చనా హెల్ప్ అయితుంది అందరికీ గ్యాదర్ సెసేకి ఈసీ వే అయితది ఉహుం అట్లయితే మెమోరీస్ అన్ని వస్తాయి బ్యాక్
అ అదే చెయ్యాలని ఉంది నాకైతే చాలా హో అంటే అట్లా అనిపిస్తుంది
అవునవును టీచర్స్ టీచర్స్ ఉంటారు స్టాఫ్ అని ఉంటారు మేము ఒక పిల్ల లాగా పొ త్తం కదా అది అబ్ తర ఆమె వైబ్ వస్తుంది
అవును అవును
బాగుంటుంది ఏమంటే
చేద్దాం చూస్తే అట్లా వీలయితే టీచర్స్ ని కూడా
ఏమైతుందో చూడల్లా చెప్తాను నేను తెలిసినా వాళ్ళకి అన్ని చెప్ తను
చెప్పండి చెప్పండి మిస్ చేయక్ ఒక్కరిని కూడా మిస్ చేయకండి
అవునవును మిస్ చేయను మిస్ నేను అందరినీ పిలుస్తాను ఇన్వైట్ చేస్తాను మీరు టె మిస్సయి కండి అందరికి చెప్పండి రమ్మని చెప్పండి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ అందరూ వస్తారు కొన్ని కొందరు బిజీ లైఫ్ వల్ల వేరే వేరే స్టేట్లో సెటిల్ అయ్యుంటే రారంతే
అవునవును ఆ వేరే సైడ్ పోయింటే రారు అవునవును
ఉమ్ అవును
ఉ హలో
మీరు తిన్నారా
ఆ అంత అయిపోయిందండి
ఆ
ఇంకేమండి మరి విశేషాలై చూద్దాం ప్లాన్ సక్సెస్ చేద్దాం
సక్సెస్ చెయ్యలా మీరు మీరే సేయలా సక్సెస్ సు
తాము ఉహు చూద్దాం
చేస్తాం అవును మీరు చేస్తాను అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అయి అయినట్లే
అ అట్లాంటార అవ్వాలి చేద్దామ అండి చూద్దామ అయితే కలుద్దాం ఒక రోజ అయితే ఉమ్ సరే అండి మరి ఇంకేవండి మరి
చేమండి చెప్పాల అంతే
ఉమ్ సరే అండి అయితే మరి ఉండున నాకు కొంచెం వర్కుంది
ఆ సరే అండి నాకేవరు కుంది ఓకే అండి బాయ్ బాయ్ బాయ్ సిగ్ దామ్ హా ఓకే బా ఓకే బాయ్